ఆ
ఆ
హలో ఆ ప్రియాంక బాగున్నావా
ఆ బాగున్న నువ్వు
బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం చేయలే కాలి వాంటే ఆశ వంట చేస్తున్న కర్రీ ఏం లేదు చికెన్ ఆ మీది మీది
మాది నేనైతే మినపొడియాల కూర చార్లాగా ఉంటది కదా పైన నీళ్ళ ఆ వేసుకుంటున్నా
హ్మ్మ్
బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి ఏం చెయ్యాలి
ఎక్కులా అదే అది దిష్టి తీశారు కదా ఎలాగా దిష్టి తీస్తారు కదా అలా చేయమను మీ అమ్మని
నాకు వస్తున్నాయి దానికి రోజు వస్తున్నాయిలే
ఎవరికి మీకా
ఇప్పుడే సడన్ గా చాలాసేపు అయింది వస్తలే ఆ ఆ తాగేనయినా తగ్గట్లేదే సరేలే తగ్గిపోతా అవే నాకెప్పుడు మామూలే వాటర్ తాగిన తగ్గు అవి అంతే పిల్లలు ఏం చేస్తున్నారు
స్కూల్ వెళ్ళొచ్చ సారా
ఆడుకుంటున్నారు
ఓహా
స్కూల్ కై రోజూ లే హాస్పిటల్కి
ఏ ఏమైంది
ఇకేంటి
ఏమయిందే పిల్లలకి
పిల్లల మ్మ్ బాగలే చిన్న బాబుకి
ఓ హో
మ్మ్ హ్హ్ ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేసరు బానే ఉంది
ఆ జాగ్రత్తగుండాలే
మ్మ్ హ్హ్
ఏమైంది జలుబు చేసిందా ఏంటి వాడికి
ఫేవరు
జ్వరం వచ్చిందా నీటిలో ఎక్కువ ఆడుతున్నాడా ఏంటి
మ్మ్ హ్హ్ ఈ రెండు రోజులు వాటర్ లో ఎక్కువ అవును ఈ రెండు రోజులు నీట్లో ఎక్కువ స్నానం చేసాడు చల్లటి నీటి తో
మ్మ్ హ్ వాడికి జలుబు ఎక్కువ చే స్తది కదా వేడి నీళ్లు
మ్మ్ హ్హ్ వేడి నీళ్లు అంటే వాళ్ళ డాడీ ఏమో ఆ వేడి ఉంటుంది కదా చల్లటి నీళ్ళు పోసుకున్నా పర్లేదు అని స్నానం పొ
స్తూన్నారా ఆహా లైట్ గోరువేచ్చని నీళ్లు వాడి మట్టికి
హు
చిన్నపిల్లోడు కదా
మ్మ్
ఇంకేడైతే పెద్దోడు ఏం చేస్తున్నాడు
పెద్దడా పెద్దోడు ఆడుకుంటున్నాడు
ఆహా ఇద్దరు ఆడుకుంటనారా అన్నదమ్ము్లిద్దరూ
ఆ పిల్లోడినా
ఇప్పుడే పడుకుంది ఇంకా స్నానం చేస్తుంది ఇందాక అయితప్పుడు స్నానం చేసి పాలు తాగెసి పడుకుంటది
అ
మ్మ్ హ్ లెగుస్తది ఇంకో గంటలో అవును ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఎండలుఎక్కువ వేడిగా ఉంటుంది ఇంట్లో అందుకే రెండు రోజులు అయింది రెండు పూటలు స్నానం చేస్తుంది వేస్తున్నాను గాని దానివైపు పెట్టట్లేదు వేస్తున్నాను గాని సైడ్కి తిప్పేస్తున్నానే ఎక్కువ గాలి అయిపోద్ది కదా దాని వైపు పెడితే
మ్మ్ హ్
సైడ్ కి తిప్పేస్తున్నాను అలా పడుకుంటుంది చల్లగాలి వస్తుంది తనకి
మ్మ్ హ్హ్
దోమలు మాత్రం పుళ్లుగున్నాయి ఇక్కడ
అవును ఫోటో తీసావా
ఆ తీసాను పెట్టడం మర్చిపోయాను నీకు పెడతానే
మ్మ్ మ్మ్ హ్ ఇప్పుడు వన్ మంత్ అయితుందా
ఇంగా వస్తూ ఇంకావాలే ఇంకొ ట్రీ ఫోర్ డేస్ లో రేపు మా మ్యారేజ్ అన్నివెర్సరీ
అవునా అడ్వాన్స్ మ్యారేజ్ అన్నివెర్సరీ
థ్యాంక్ యూ
ఇంకేం చెప్పాలి అమ్మాల్లు ఫోన్ చేసారా రేపు వస్తానన్నారు
ఉహు ఎక్కడికి ఎక్కడికి వెళ్తారా
ఏ లేదు గుడికెళ్ళి వచ్చేస్తాం మా జీరమ్మ గుడికి
ఉహు పాపు పట్
ఊ లేదు పాప నీ పడుకోబెట్టేసి వెళ్ళిసి వాచ్ చూడమే
ఊ
మొన్న వెళ్ళాము పాపను పట్టుకొని పుణ్యం నీళ్ళు అయిన తర్వాత ఊ
లేదా
ఇంకేంటి అమ్మావాళ్ళు ఫోన్ చేసారా
ఊ అమ్మలా చే చేసింది కట్ చేసాను వంట చేస్తానను తర్వాత చేస్తాను
ఆహా మరి చెయలేదా ఇప్పుడు నువ్వు
ఊ
మరి ఫోన్ చేయలేదా
మరి చేయలేదు
ఉహు
ఇంకేంటి
ఇంకేం చెప్పాలి ఎక్కువ లాగట్లేదా బాబు
వాటర్ తాగుతావ్
నాకు తాగినా తగ్గదే ఇప్పుడు
ఎక్కువ అంటే మనకి పడదు ఎక్కువ వాటర్
ఉ వాటర్
ఉ తాగాను కొంచెం తాగాను మరి తగ్గట్లేదని వదిలేశాను చెప్పాలి ఎప్పుడు వెళ్తావు ఏ అమ్మోల్ల ఇంటికి అమ్మాల్ల ఇంటికి ఎప్పుడు వెళ్తావు హలో
హలో
అమ్మాల్ల ఇంటికి ఎప్పుడు వెళ్తవే
హలో
హలో హలో అమ్మా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావ్ అంటున్నా హలో వినిపించే ఇట్లా రా హలో
హలో
ఆ హలో
హలో
హలో
ఆ హలో వినిపిస్తుందా మమ్మోలా ఇంటికా మమ్మోలా ఇంటి ఆ వినిపిస్తుంది అమ్మోలా ఇంట్
అమ్మాల ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటున్నా
ఈ మధ్యనే ఎప్పుడైనా రావచ్చేఏమో పండక్క
హ్మ్ మజ్జిగా అరమ్మ పండ్ల
చూడాలి వీలైతే వస్తా లేదు అంటే లేదు
ఆహ
ఇంకేంటి
ఇంకేంటి చెప్పాలి మీ అత్తాలు బాగున్నారా
హ్మ్ బాగున్నారు మా అక్క కి కాల్ చేసావా
ఆ చేశాను మాట్లాడాను ఇందాకే ఆ హలో మాట్లాడాను ఇందాకే మాట్లాడనే ఇందాకే మా ఆయనకి బ్రాస్ లైట్ కొన్నాను వెండిది మా ఆయన కోసం బ్రాస్ లైట్ కొన్నాను వెండిది
ఎంత అయింది
త్రీ థౌజండ్ అయింది
ఆ అమౌంట్ ఎంత అయింది
మూడు వేలే
ఆహా ఆ వినిపిస్తుంది
ది
హ్మ్
హ్మ్
గీఫా
ఆ రేప్ పోద్దున్న సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ హ్మ్ నేనెంది తమ్ముడికి పంపించి తెమ్మన్నను వీడియో కాల్ లో చూశాను
నీకేం కొన్నరు
ఏమో నాక్ తెలీదు ఏం కొన్నారో నేను చెప్పలేదు కొన్నిటికి రేపు ఇస్తా హ్మ్ అవునువును
హ్మ్ కేక్ కటింగ్
అందుకే గిఫ్ట్ కొన్నాను ఫస్ట్ ది కాబట్టి
ఆ అవును కేక్ కటింగ్ చేస్తారా అ
ఆ చేస్తాం వీధిలో అలా పిల్లలకి పంచేేయడమే హ్మ్ చెదమా ఒక కేజీ కేక్ తెచ్చి కోసి విదిలో పంచేయడమే పిల్లలకి
హ్మ్ ఫోటో పెట్టు మర్చిపోకు
హ్మ్ పెడతాను పెడతాను రేపు స్కూల్ కు వెళ్తార అయితే వీళ్ళు
హ్మ్ వెళ్తారు
పంపించు మానిపించకు రుషీక
హ్మ్ వాని హాస్పిటల్ తీసుకెళ్దామ అని వీడు కూడా ఏడుస్తూ వచ్చా ఇంక టైం అయిపోయిందిక ఇక ఎందుని పంపించాం
ఆహా సరేలే ఒక రోజుకి ఏమైద్దిలే
ఉమ్ తినసవా
ఆ తినేసాను అంత అయిపోయి పడుకోవడమే
హు హు ఇంత తొందరగా తినేసావా
ఆ ఏర్లీగా తినేయలంటా అన్నము లేదంటే అరగదంట
ఆ ఆ
ఆఆరు లోపు తినేస్తున్నాను రాత్రికి ఏమన్నా ఆకలిస్తే దోశ ఏదోటి ఎసెస్కొని తినేస్తున్న
హు హు మా ఇంటికి ఎప్పుడు వస్తారా
వస్తాం వస్తాం పాప పెద్దగా అవని
మీ పాప పా పెద్ద అయ్యే సరికి
మీవాళ్ళు పెద్దళ్ళు అయిపోతారా
అప్పుడు మరారు మీరు
వస్తాం ఏ వస్తాం
మా బాబు చూడు చెల్లి మా బాబు చూడు చెల్లి కావాలి అన్నాడు చెల్లె పుట్టింది
హు హు అవును వస్తే ఆడుకుంటాడు ఇక్కడకి వస్త
హు పిసికేస్తాడు దాన్ని ఇలా పట్టుకొని బొమ్మలా బొమ్మ అనుకుంటాడు
అవును
ఉహూ చిన్న పిల్ల
అందరం పండగ వచ్చినప్పుడల్లా కలిసినప్పుడల్లా ఆడు ఉంటారు కాదు పండక్కి వచ్చిన ప్రతిసారి కలిసినప్పుడల్లా ఆడుతుంటారు అందరు కలిసి పిల్లలందరు
ఊ మరి అప్పుడే కదా హ్యాపీ హ్యాపీ గా ఉంటారు
హు
ఇంకేంటి
ఇంకేం చెప్పాలి నీకు బానే ఉంది
హు నాక నాక సాయంత్రం కొంచం తలలొప్పి కొంచెం జ్వరం లాగ వచ్చింది ఇప్పుడే పడుకొని కొంచెం అలా లేసంగానే నేన్